హలో
ఆ బాగున్నాయ్
ఇప్పుడే మస్త్ కష్టం
జోక్ ఇది
ఓహో తిన్నారా మార్నింగ్ ఊ
తిన్నా పావని చపాతి తిన్నా నువ్వు
మేం కూడా కర్రీ ఏం చేశావ్
చట్నీ
చట్నీ ఊహూ ఊ
ఏం తిన్నావ్
చపాతీ పన్నీర్ ఉమ్ రేపు వస్తావా కాలేజికి వస్తావా ఊ
నువ్ ఎప్పుడు ఇంటికి
ఉండాడు
మంగళవారం
ఊ మంగళారమే పొద్దున్నే నువ్వు
వెన్స్ డే వెళ్తా
మార్నింగ్ గా ఆఫ్టర్నూన్ ఆ
మార్నింగ్ వెళ్ళిపోతా ఆఫ్టర్నూన్ పోతే ఇంటికి పోయే తలికి రాత్రి అయిపోతుంది పది అయితుందేమో
ఆ ఉమ్ అవును ఏంది ఎన్
మౌనికాకి చెయ్ లా ఆ
సౌండ్ ఏంది
ఫ్యాన్ సౌండు
ఆహా ఆయమ్మ ఫోన్ ఏం చెయ్లా మెసేజ్ చేసింది సబ్మిట్ చేసినావా లేదా అని చేసింది
ఏంది
అదే టాస్క్
అయిపోయిందంటనా
అయిమ్మి వి ఎప్పుడో అయిపోయినాయి నావి అవల ఉన్నాయి ఇంకా ఇది కాక సెవెన్ ఉన్నాయి
ఏం చేస్తున్నావు నువ్వు ఇంత లేట్ గా చేస్తాన్నావ్
నేను ఎవరికి చెయ్ల ఆ అందుకే ఇగ అన్నకి చెయ్యి అని చెప్పింది అల్లక్ జేస్తే అయిపోతయి ఈరోజు ఈవినింగ్ ఎలా చేస్తా ఉహు ఉమ్ ఆఫ్టర్నూన్ కేం జెస్తవ్ కర్రీ
ఏమో చూడల్ల నీకు మిల్ మేకర్ కర్రీ వచ్చా
మీల్ మేకర్ కర్రీనా ఎప్పుడు చేయ ల నేను
చేయ్యాలనుకుంటన్న నావున్నాయి
యూట్యూబ్లో గొట్టు సరిపోథాది దాంట్లో వస్తాయి కదా యూట్యూబ్ ఉండంగ భయం దేనికి మనకి నేన్ అదే అన్నీ చేసే దాన్నించే కదా హ్మ్ అదే హ్మ్ ఓ జగి అయిపోయినాయా అన్ని
ఏంది
అదే టాస్క్
చేస్తావేమో చేయి మాట్లాడథాడు
ఏం మాట్లాడాల అర్ధంగా ట్ల
అందుకే జోగి కూడ కామ్ అయిపోయి నాడు అపాప మాట్లాడుతుంద మాట్లాడుతును
ఏమన్నా మాట్లుంటే మాట్లాడచ్చు హ్మ్ మరి ఎవరికెవరికి జెసాడు
ఈ మౌనికాకి
ఆ
ఇంకొక అమ్మాయికి
ఆ
అంత వరకే తెలుసు ఇంక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి
ఆ ఇంకొకరికి అయితే సరిపోతాయి మోనిక వాళ బావాతో మాట్లాడతాడు కదా జోగీ
ఏమో మాట్లాడతారు ఫోన్ చేయలేదేమో
ఒకసారి చేస్తే సరిపోయ ఆ అంతే హుమ్ హుమ్ వైష్
మీకేంది మధ్యాహ్నం చికెన్ ఆ
నేను తినలేను లే అది
బా బాగుండదు కదా
అహ నాకు నచ్చదు
ఎవరు తిన్నారా చి చికెన్ అసలు
తింటారు కొంతమంది తినే వాళ్ళు తింటారు తిననోళ్ళు మానేస్తా నాకు నచ్చదు వీళ్ళు కర్రీ అది ఆయిల్ మొత్తం ఆయిల్ ఉంటది వాటర్ అంత వేస్తారు అందులో నేను ఫ్రై తప్ప కర్రీలు తినను అదొక
చేసేదే ఏదో చేస్తా కొంచం నీటుగా చేస్తే అందరూ తింటారు కదా
అదే కానీ అట్లాంటివి ఏం పట్టించుకోరు, ఏంచేద్దాం హు ఏమి ఈరోజు సండేగా చికెన్ తెచ్చుకోకూడదు మీరూ
ఏ రోజూ ఏంటి లెక్కలు వద్ద
ఆహా ఏం రోజు ఎప్పుడు తెచ్చుకున్నారు మొన్న ఒక్క రోజ కదా తెచ్చుకునిందీ
వారానికి ఒకసారి
ఆ ఉ ఉ ఉఊ హు హు ఇంకా హలో ఏం చేయల ఫోన్ ఏం చేయాలో అర్ధం కాక రీల్స్ దొబ్బింది దొబ్బింది, రీల్స్ దొబ్బుతా గూచ్చున్నాను,
నేను అసైన్మెంట్ రాస్తా ఉన్నా పాటలు పెట్టుకొని జోగి నాకు ఇచ్చాడు అన్నీ,
ఆ అవును జోగి ఏం చేస్తాండు రాసుకోవచ్చు కదా ఒకటి రెండు అన్న,
రికార్డులు రాసినాడు అంతే
ఊ అసైన్మెంట్లన్నీ నువ్వు రాసిస్తున్నావా, ఆ
మౌనికా కృష్ణుడు ఓకే,
ఉ మౌనికా మౌనిక నువ్వు రాసిస్తండ్రా, ఉహు రాయండి రాయండి ఎం రాస్తా,
మామిడి చెట్లు ఉన్నాయా మీకు,
ఎడా
ఊర్లో
మా అమ్మోళ్లకు ఉన్నాయి,
పిక్కరా ఈసారి,
కాయలు ఉంటే పీక్కోస్తా ఇప్పుడేడుంటాయి ఇప్పుడుండవు ఈ టైంలో కాదు, దానికి ఇంకా వన్ మంత్ పోవాలా ఇప్పుడు కాదు గనీ పింజలు కదూ
కదా
ఆ ఉగాది కనీ పింజలు ఉగాది అయిపోయినా ఒక వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్క్ కాయలైతై బాగా ఏమో ఈసారి ఎవ్వరి తోటలో పూతనే నిలవలేదంట అంత రాలిపోతందంట గాలికి మొన్నడైతే అమ్మమ్మ చెప్పింది ఏ అమ్మమ్మ ఎట్లుందంటే అంత రాలిపోతంది పూతా అన్నది
రాలిపోతే కాయలు కాయవు కదా
హ్మ్ పూతుంటేనే కదా కాయ కాసేది
ఇంకా నువ్వు ఎన్ని కాల్స్ చేయొచ్చు నాకు
తెలీదు ఇంకొక
మోనికా సబ్మిట్ చేసేసిందా
అనుకుంటా చేసేసింది ఒక ట్రై చేస్తా వస్తే మాట్లాడదాం లేదు అంటే ఇంకా అయిపోయినట్టే హ సరే ఉండు మళ్ళీ చేస్తా అయితే ఓపెన్లో పెట్టు సరే